హలో
హలో హలో
బాన్నారండి
ఆ బాన్నాం మీరు బాన్నారా
బాన్నం
ఏం చేస్తున్నారు
ఏం చెయ్యట్లే ఉర్కనే కూసున్నాం
అవునా
మరి మీరేం చెత్తాలు
టీవీ చూస్తున్నాం
హహ
తిన్నారా నిన్న
ఉ తిన్నాం తిన్నాం ఇప్పుడే
ఏం కర్రీ
మాది చికెన్ సండే గా
ఆ
మీరు ఇక్కడ ఫంక్షన్స్కి వెళ్తారా?
ఆ వెళ్ళాం ఈ రోజు
ఎలా జరిపిరింది అది
బానే జరిపిల్లు
ఆ మీరు సాంప్రదారకైనా జరుపుకుంటారా
ఆ
గుడికిట్ల వెళ్తారా?
వెళ్తాం
అక్కడ వెళ్ళినప్పుడు ఏం వేసుకుంటారండి జీన్స్ ఇట్లా ఏమన్నా టాప్స్ వేసుకుంటారా లేకపోతే ట్రెడిషనల్ వేసుకుంటారా
ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఎ వేసుకుంటాం
ఇప్పుడు ఎడ్యుకేషన్ బాగా ఇంపార్టెంట్ కదా దాని గురించి మీ సంత మాటలు చెప్పి ఇత్తర
హలో
ఆ హలో చెప్పండి నా మాటలు వినిపిడుతున్నాయా
ఆ ఇప్పుడు ఉగాది వస్తుంది కద ఏం స్పెషల్ చేస్తున్నారు
ఉమ్ ఏమిలే ఉగాది పచ్చడి వేసి ఆ చుట్టారు అందరుూ వస్త చెరు కదా వాళ్ళకు ఫస్ట్ అయి పెట్టేసిన తర్వాత గ్యారలు బూరలు బాలా కష్టంతున చేసుకున్నాను సినమ అంటే స్పెషల్స్ అంటే భోగి పళ్ళం సంక్రాతికి బగి పల్ వతం ఉగాదకి ఉగాల్ పచ్చ ఇ మ్యాంగో చాలా స్పెషల్ మాకు మ్యాంగోస్ పెద్ద పెద్ద కేజీలు కేజీలు ఉన్నాయి
దారా
ఆ వెళ్తాం వెళ్తాం మీరు
మేము కూడా వెళ్తాం మీకు ఏ ఫెస్టివల్ ఇష్టం నా ఏది గ్రాండ్ చేస్తారు
మా దాంట్లోనే
ఆ
ఆ సంక్రాంతి ఆల్మోస్ట్
అవునా సమ్మర్ వస్తుంది కదా ఎటైనా ప్లాన్ చేసారా
ఆ బీచ్కి పాల్ ప్లాన్ చేస్తున్నాం
అవునా
వెళ్తే వెళ్తాం లేకపోతే లేదు.
అవునా
మరి మీరు
మేమి ఇంకేం ప్లాన్ చేయలేదు.
హు హు
ఊ
ఈ రోజులల పిల్లలకి చానా ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్
ఆ మీ పిల్లలు ఏం చేస్తున్నారు.
ఊమ్ నీకు అప్పుడే పిల్లలు కూడా ఉన్నార
ఉ ఏం చేస్తున్నారు.
ఏమి జేయట్లా ఊరకనే టీవి చూసుకుంటున్నారు
అవునా హోంవర్క్ రాసారా
ఆ రాశారు.
మంచిగ చదువుతారా
మా గల్లీలో మొత్తం చాలా మంది ఒక టూ మెంబర్స్ ఏ గవర్నమెంట్ వెళ్తున్నారు. అందరు ప్రైవేటే వెళ్తున్నారు. పిల్లలకి ఫీజులు కట్టాలంటే చాన ఇబ్బంది పడుతున్నారు.
అవున్
వాళ్ళ బస్సుల ఫీజు అని వాళ్ళకని స్కూల్ ఫీజు అని
హ్మ్మ్ ఉ
అట్ల
హూ అ డు ఉగాది ఫెస్టివల్ వస్ వస్తుంది కదా ఏమైనా షాపింగ్ చేస్తారా
ఉమ్ చేస్తాం మీరు షాపింగ్ ఇట్ల ఏమని వెళ్తారా
చేస్తాం మేము కూడా కంపల్సరీ ఫెస్టివల్స్ కి చేయాలి
మేము ఒళ్ళీ ఒక మా గుట్ట కొత్తగా మాకు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్నప్పుడు వెళ్తాం
ఆ ఫంక్షన్స్ కి వెల్తారా
ఆ వెల్త వెల్తమ్ మొన్ అన్ననే ఒక పోయిన సండేనే నిర్లక్షం
అవునా ఇంకేంటి సంగతులు
ఏం లేదు ఇంకా వచ్చా పైనే మీరేం చేస్తరు
మేము టీవ్ చూస్తున్నాం
ఆహ మీరు ఏమన్నా జాబ్ చేస్తార స్టిచింగ్ ఏ
చెయ్యం
ఎవరికీ
ఏం చెయన్ జస్ట్ ఇంట్లోనే
మరి మీ కొచ్చ్ పచ్చల ఎలా వెళ్తుంది మీ హస్బెండ్ ఇంక ఏవరైనా చేస్తున్నారా
ఆ
ఏం జాబ్
ఈవినింగ్ టైమ్ లో మీరు పార్క్ కి గ్రౌండ్ కి వెళ్తారా
ఏంటాది
ఈవినింగ్ టైమ్ లో పార్క్ గ్రౌండ్ కి వెళ్తారా ఎటైనా బయట్కి
టైం దొరికినప్పుడే వెళ్తాం అంట అంటే పిల్లలు అడిగినప్పుడే వెళ్తాం
వాళ్ళకి ఇష్టమేనా బయట్కి వెళ్ళడం
మ్మ్ ఒక్కొక్కసారి అడుగుతారు వాళ్ళ ఎక్కువ అడగరు
ఉ హ
అడిగిందే ఒక నెలకి రెండు నెల్లకి ఒకసారి అడగుతారు వాళ్ళు
ఆహా బాగా చూస్తారా పిల్లల టీవీ
పోతే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఎడ్యుకేషన్ బాగా చదువుతారు పెటూ టీవి చూడ్డం అయిపోయింది వెళ్ళి చదువుకుంటన్నాడు
ఇప్పుడు స్కూల్లో యాన్యువల్ లో ఉన్నారే మీ పిల్లలు ఏమన్నా పార్టిసిపేట్ చేస్తలా
వర్షాలు వస్తున్నాయి గా ఆయనగాని ఒక్కలే
అవున
ఇంకొకరికి స్కూల్లో ఫస్ట్ ఒక ఆమె ఫోకస్ ఇంకొక ఆమె ఏమో మహర్షి
అవునా ఇద్దరు బాగా చదువుతారా
ఏం మాహర్షి కొంచెం పెద్దది కదా మళ్ళ సరిపుతాదొ సరిపొదొ తెలవదు ఆ దీనికి ఫోకస్ కయితే ఉంది అన్వల్స్ డే వాళ్ళు ఇప్పుడు కూడా ఇస్తున్నారున్నారు గా ప్రాక్టీస్
ఆ
ఫోకస్ కే ఎక్కువ సరిపోతాది హష బెటర్ అది
అవును ఫోకస్ లో యన్యువల్ డే ఉన్నది
అదే మళ్ళా అట్లనే హాఫ్ డే స్కూల్ సిక్స్టీన్త్ నుంచి స్టార్ట్ చేస్తారంట కదా
ఆ అవును మాకు స్టాటర్డే చెప్పేశారు కూడా మా పిల్లవాళ్ళు పిల్లలకి
ఒక పని పడిపోయింది లేకుంటే వంట చేయడం పోయింది మంచిగా బాగుంది ఏమ్ వండాల్సిన అవసరం లేదు
హా
మనం కొంచెం హాఫ్న్ంతా రెస్ట్ తీసుకోవచ్చు వాళ్ళు వచ్చిన వ ళ మండే బొయ్ తేచ్చి ఎండాకాలం గదా మంచి వారికి ఏదో ఒక జ్యూస్ ఇచ్చి అండ పెడితే, అమ్మయ్య ప్రశాంతంగా ఉంటది ఈవినింగ్ వరకు.
అవును ఇప్పుడ్ హాఫ్ డేస్క్ కద ఎటైనా వెళ్తారా బయటికి చల్లగా ఉండటంకంటే ఎగ్జాంపుల్స్ స్విమ్మింకి
ప్లానింగ్ చేసుకోవాలి సమ్మర్ హాడేస్ లో పోతారు హాఫే స్కూల్స్ వెళ్లరు, హాఫే స్కూల్స్ అంటే ఇంట్లోనే మాకు స్విమ్మింగ్ పూల్ అట్లెక్క.
వున్నా
పైప్ తోట ఆడుకుంటాం ఎక్కువ మేము పైప్ కుడితే వాళ్ళు ఆడుకుంటా.
అవునా
వచ్చే ఇంకా
ఉమ్మ్ ఏమున్నాయి
అదే ఎడ్యుకేషన్ గురించి చెప్తా ఇప్పుడు ఈ సిచ్యుయేషన్స్ వల్ల పిల్లలకి చాలా చదువు ఇంపార్టెంట్ వాళ్ళ్ పెరుగుతుండే వాళ్ళకి గోల్డ్ సారీ అమ్మాలకి అయితే చాలా శారీ ఫంక్షన్స్ కి చాలా ఇబ్బంది పడుతున్నారు. పేరెంట్స్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ కి అయితున్నారుడి, ట్వెల్వ్ కి ట్వెల్వ్ ఇయర్స్ అంటే ఓకే లెవెన్ ఇయర్స్ కి అయితున్నారు.
ఔ
వరమమ్ వర చెడుతే నిమ్మే కోసే చీగ్స్ తం అయితే మరం వస్తారుగా స్విచ్చింగ్ కి అయితే ఎవరి అంటే మా పాప్ వాకిట్లోవచ్చడయి తీరు చాలా మంది కుట్టి నేర్చుకుంటారు మా డా మేము ఐరన్స్ సిచ్చింగ్ చేసుకుంటాం ఇప్పుడు తెలిసేది వస్తుంది కదా ఐరన్ చేసారు
అవునది అంతే ఇప్పుడు అంతా పెళ్లి పెళ్ళిళ్ళ సీజనే చాలా ఫంక్షన్స్ ఉంటాయి.
అందుకని మేము వెళ్తున్నాము స్కూల్ వాళ్ళకి స్కూల్ ఉంది కదా వాళ్ళకి ఎప్పుడు హాలిడే ఇచ్చినప్పుడు వాళ్ళు టైం పాసు ఆడర్కుడుత మార్నింగ్ క ఈవినింగ్ మధ్యాహ్నం నుంచి సాయంత్ర రెండు తీసుకెళ్తాం ఎప్పుడైనా మళ్ళీ మరి కాలేజ్ వచ్చినప్పుడు. అట్లా వాళ్ళకి ఇష్టం వచ్చంది తెసి పెట్టాలి అయితే రోజు ఐస్ క్రీమ్స్ వేద్దామని అనుకుంటున్నా
అవునా మీ దాంట్లో పెళ్ళిళ్ళు సాంప్రదాయగనే చేస్తారా
అవు బాగా సంప్రదాయం మార్నింగ్ నుంచి నైట్ వరకు అంటే ఫస్ట్ పెళ్ళికతురు అమ్మాయి మా చుట్టాలు అయితే అంటే ఇప్పుడు మీ మమ్మీ ఇప్పుడు మేము ఉన్నామా నేను పెళ్లికతురికి చ అక్క అయితే వాళ్ళ ఆ ఇంటి అంటే మా తార వాళ ఇంటికి వచ్చి వాళ్ళు ఫోటోస్ కట్లా వెళ్ి వ సారీస్ పె శారీస్ పెడతారు కొన్ని కొన్నిలు చేసి పం
ఉ గ్రాండ్ గా చేస్తారా
ఆ గ్రాండ్ మస్తు గ్రాండ్గా ఉంటుంది మా
అవునా మేము కూడా ఈరోజు వెళ్ళాం కదా చాలా గ్రాండ్ గా చేశారు
ఎంగేజ్మెంట్స్ అంటే మస్తు క్ేస్తారు దానికైతే మేము డ్యాన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తాం అనుకోండి
అవునా
మా సొంత పెళ్ళిళ్ళకి ఏం చేస్తామ అంటే ఫస్ట్ మా చుట్టాలందరి మా మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అ అందరి మలిచి ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకుంటాం ఆ సాంగ్ కి తగ్గట్టు రోజు చూస్తారు అందరుూ రోజోచ్చి ఒకదగర ప్రాక్టీస్ చేసుకుంటాం అట్లా అత్తాని
తిన్నారా పిల్లలు డిన్నర్ తిన్నారా పిల్లలు డిన్నార్
తిన్నారు తిన్నారు ఇప్పుడే పండుకున్నారు ఇద్దరు
అవునా ఎగ్జామ్స్ అయిపోయినాయా
ఉ అయిపోలే ఇంకా అయిపోదనినికి వస్తు హాఫ్ డే స్కూల్స్ది ఎగ్జామ్స్ పెట్టేశారు
అవునా సరే బాయ్
బాయ్